మ
హలో
నా వాయిస్ ఇనిపిస్తుందా
హలో
నా వాయిస్ వినిపిస్ స్తుందండి
వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ అనిపిస్తుందండి
హలో
హలో వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
ఏముంలెదండి ఏ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకో
కొంచం మా మీ ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడగలుగుతారా ఏం చెయలేదండి ఖాళీగానే ఉన్నాను చెప్ప ప్పం
నా ఫోన్ దగ్గరలోనే ఉందండి
ఓకే అండి చెప్పండి మీ వాయిస్ వినిపిస్తుందిలేండి చెప్పండి
ఏం తిన్నారండి
ఆ ఏంటండి
ఏం తిన్నారండి
నేను పాస్తా తిన్నానండి
అవునా
మీరు మీరేం తిన్నారండి
నేను లెమన్ రైస్ తిన్నా అండి
అవునా మార్నింగ్ మార్నింగ్ లెమన్ రైస్ అండి
అవుండి టిఫిన్ కదా అందుకు లెమండేస్ చేసారు ఏ మండే సాటర్డే ఫెషల్స్ ఏమైన ఉన్నాయా
మేం మాకు పాస్తా చేసారండి
అవు ఏమండి వీకెండ్ ప్లాన్స్ ఏం లేవా
క్లాసెస్
వీకెండ్ పాన్ వీకెండ్
ప్లాన్సా ఆ ఆహా లేదండి టుమారో రో మేబి ఏమన్నా వెళ్ళాలండి ఎందుకంటే నా సిస్టర్ బర్త్డే ఉంది ఇంకా నెక్ట్స్ మంత్ లో ఉంది తన కోసం షాపింగ్ చేయాలండి
ఆ మీలాంటి అక్క దొరికినందుకు చెల్లిలి చాలా అదృష్టవంతురాలు అండి
అహ కామెడీ చేస్తున్నారు ఎందుకండి మీరు
లేదండి నేను నిజమే చెప్తున్నాను అలాంటి అక్క దొరకడం అదృష్టం కదా
ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు సపోర్టివ్ గా ఉంటే సిస్టర్ చేయాల్సిన అవసరం లేదు కదండి ఇంట్లో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను చెల్లికి సపోర్ట్ చేయాల్సి వస్తుందండి
అలా అదే అండి మీలాంటి సిస్టర్ దొరకడం చెల్లెల అదృష్టం అని చెప్తున్నానండి నేను కూడా
అవునండి మీరు అండి వీకెండ్ ప్లాన్ ఏం లేవా
ఏమి లేవండి నాది నైట్ డ్యూటీ నార్మల్ గా అయితే అందుకు డే టైమ్ వచ్చి నిద్రపోతా ఉంటా
అవునా డిస్టర్బ్ చేసానా అండి ఏమన్నా
అలా ఏం లేదండి అంటే తినడానికి వెళ్లొచ్చాను ఇప్పుడే మీజప్పుడు కొంచెం పడుకోడానికి బ్రేక్ తీసుకొని పడుకో
ఓకే అండి ఇంకేంటండి
మీరే చెప మీరే చెప్పాలండి జాబ్స్ కి ఏం ట్రై చేయలేదా అండి
జాబ్ కి ట్రై చేస్తున్నా అండి కాన్సెంట్రిక్స్ లో టూ రౌండ్స్ అయిపోయాయి ఇంకొక టూ రౌండ్స్ ఉన్నాయండి అవి రీసెంట్గానే నాకు నిన్ననే ఒక కాల్ వచ్చింది సో స్క్రీనింగ్ రౌండ్ అనమాట అంటే మన కమ్యూనికేషన్ ఎలా ఉంటది అనేది చెక్ చేసారనమాట హలో
మరి ఏమైందండి మరి ఏమైందండి
ఆ మీరు బ్లూటూత్ పెట్కొయింటే దయచేసి బ్లూటూత్ తీసేసి మాట్లాడగలుగుతారా.
అంటే ఈ కాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయాల
ఓకే అండి అట్లనే పెట్టుకోండి అలా అయితే ఈ కాల్ తర్వాత తీసేసి మాట్లాడండి ఎందుకంటే మీ వాయిస్ కొంచెం లో వస్తు స్తుంది కొంచెం హై వస్తుందండి అందుకే
ఇప్పుడు వినిపిస్తుంద అండి
ఆ ఇప్పుడు క్లారిటీగా ఉందండి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ నా మాట విన్నందుకు.
అలా ఏం లేదండి వింటము అండి అందరి మాట వింట
ఇప్పుడు మీ వాయిస్ లో వస్తుందండి.
అవునా అలా ఏం లేదండి గట్టిగానే మాట్లాడుతున్నా.
ఆ ఇప్పుడు ఇప్పుడు హాయ్ మా నార్మల్గా వస్తుందండి.
అవునా డ్యూ టు నెట్వర్క్ ఇష్యూ ఓకే అండి మా పి జి లో కొంచెం నెట్ రాదు అందుకే అలగ వినిపిస్తుందేమో అండి.
అలాంటివి కాల్ లో మాట్లాడకూడదండి.
అవునా సరే అండి మన్నించండి.
చేసుకున్న తర్వాత కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ అలా ఉంటందండి.
ఓకే అండి సరే నెక్స్ట్ టైమ్ నుంచి రిపీట్ చెయ్యనండి.
మీ వాయిస్ లో వస్తుందండి.
వినిపిస్తుంది
ఇప్పుడు వినిపిస్తుంది
ఓకే అండి ఇంకేంటండి ఏమేం డ్రెస్సెస్ తీసుకోవాలనుకుంటున్నారు.
ఎందుకండీ
అంటే ఆ తెలుసుకుందామని మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్లకి తెలుసు చేద్దామని మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్లకి సజెస్ట్ చేద్దామని
నేను అమ్మాయినండి నేను అబ్బాయిలకి సజెషన్స్ ఇవ్వలేను.
మా ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉన్నారండి.
ఓ.. ఏమో అండి నాకు అంత సెలక్షన్ ఏం రాదు. అవునండి అందుకే ఆమ్ పర్సన్స్ లో కూడా ఎవరిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక అందవర్ని సెలెక్ట్ తిక్క తిక్క వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటానండి నేను నా లైఫ్ లో.
అలా ఏం లేదండి. అందరూ అలా ఏం ఉండరు కదా మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా.
ఏమో అండి నాకు తెలీదు నేను సెలెక్ట్ చేసుకునే పర్సన్స్ అందరూ నాకు కోపం తెప్పించే వాళ్లే ఉంటారండి.
అలా ఏం లేదండి కొంతమంది ఏదో కొంచెం వర్క్
మీ వాయిస్ కొంచెం లో వస్తుందండి కొంచెం చూసుకొని మాట్లాడతారా.
అంటే కొంతమంది ఏదో వర్క్ స్ట్రెస్ లో ఉండే అలా మాట్లాడుతుంటారండీ. కొంచెం కరుణించి వచ్చు కదా
ఏం వర్క్ స్ట్రెస్ స్ అండి అంతగా చెప్పినా కూడా వినకుం. కోకుండా మాట్లాడే అంత
అంటే ఏదైనా వర్క్ స్ట్రెస్ లో ఉండి అలా ఏదైనా మాట్లాడి ఉండొచ్చు కదా అండి.
మీరు బాగా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు కదండి ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ అయి్యందా అండి ఇలాంటివి
అలా ఏం లేదండి అంటే ఎవరు నార్మల్గా ఎతుకి ఉతే అలా మాట్లాడారు కదా అందుకు చెతున్నాద అందుకే నా తరకు
మీ వాయిస్ లో వస్తుందండి కొంచెం ఇంతకు ముందు మాట్లాన్నట్టు మాట్లాడ వెళ్తారా
నేనేం సపోర్ట్ చేయ్యట్లేదండి వాళ్ళకి
ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అలానే మాట్లాడండి గట్టిగా
ఆ సరే అండి నేనే ఏం సపోర్ట్ చేయట్లేదండి అంటే ఇలా కూడా ఉంటారు అని మీకు తెలియజేస్త
అదే అండి నేను చెప్తున్నది ఏంటి ఏంటంటే నా లైఫ్ లో నేను ఎవరి ఎవరితో అయితే మాట్లాడతాను ఎవరితో అయితే ఉండగ ఉంటాను అని అనుకుంటాను అందరూ నాకు తల తలనొప్పి తెప్పించే పనులే చేస్తారండి నా కోపం తెప్పించే పనులే చేస్తారండి ముందే నాకుకోపం ఎక్కువ బట్ టెంపర్ లో కో చింతవరకు ఏస్తారండి
అలా ఏం లేదులేండి ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల అలా చేసింటారు ఎప్పుడూ అలా చేయరు కదా పాపం మీద ఒక్కసారి ఏంటిడి ప్లీజ్ మా తరపున
ఎప్పుడు అలా చేసిండరు అంటే ఇప్పుడు ఈ నిమిషం కోపం వచ్చినది కూడా అవునులే ఎప్పుడు అన్నట్టు చూసుకో చూసుకొని వెళ్ళిపోవాలా అండి ఇప్పుడు మీకు ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చింది
అలా ఏం లేదండి అలా ఏం లేదండి ఒకసారి అలా చేసినప్పుడు ఒకసారి అంటే వార్నింగ్ ఇవ్వండి మళ అ చెస్తే అప్పుడు
ఓ మీకు తె తెలిదండి మీరు మంచిోళ్ళు ఎలా ఉన్నారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటేే ఎన్నిసార్లు నేను వార్నింగ్ ఇవ్వనండి జస్ట్ నార్మల్గా చెప్తాను కానీ చెప్పేది కూడా డి కానీలా చె పాకదా చెప్తా వింటాను ఎంత చెప్పినా వినరండి వాళ్ళు ఎంత చెప్పినా వేస్ట్ వాళ్ళ పర్కనే అందుకే నేను ఇంక చెప్పడం కూడా మానేశానండి
అలా ఏం అలా ఏం లేదండి అందరూ వింటారు షాపని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా కొంచెం
నా లైఫ్ లో ఎవరైతే వచ్చింటారో వాళ్ళు నిజంగానే నా టైం వేస్ట్ ఏమో అండి వాళ్ళు మాట్లాడి అన్నట్టు అనిపిస్తుందండి
అలా ఏం లేదండి అందరూ అలా ఏమిందరిపోత
ఏమో అండి మీకేమైనా మీ లైఫ్ లో ఇలా జరిగిందా అండి
నా వైపులో ఉన్నాయండీ కానీ నేనె
మీ వాయిస్ లో వస్తుందండి
అంటే నా లైఫ్ లో కూడా ఇలా జరిగాయండి అందుకని అవన్నీ అబ్జర్వ్ చేసి సరిదిద్దుకుంట ఉంటానండి వాళ్ళకి సారి చెప్పడం కానీ
మ్
కాబట్టి నాకు పనిష్మెంట్ ఇస్తా ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కో మనమే దగ్గరకి వెళ్ళాలి కదా ప్రసేస్ కదా
అవునవునండి నేనైతే అలా నేను మీలాగా అంత మంచి పర్సన్ ని కాదండి నేను మళ్ళీ మాట్లా కిట్లాడి నెను వాళ్ళకి మళ్ళీ అయ్యో ప్లీజ్ మాట్లాడు అని రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడే అంత ఓపిక లేదండి ఎందుకంటే నేను టెన్త్ క్లాస్ నుంచి ఇది నా జర్నీ లైఫ్ జర్నీ అనేది చాలా అంటే చాలా కష్టంగా జరిగింది అయినా కూడా నేను ఫ్రెండ్స్ నమ్మదలుచుకోలేదండి
ఆ నేను అలా ఏం కాదండి మన వాళ్ళు అనుకున్నానంటే ఎంత దూరమైనా వెళ్తానండి మా మాట్లాడాలనిపిస్తే మన వాళ్ళు కాదనుకుంటే పట్టిచ్చుకొనండి
హా
అండి మన వాళ్ళు అనుకున్నప్పుడే కదండి మన వాళ్ళతోనే కదా మనం మనంలాగుంటాం వేరే వాళ్ళ
అవునండి నేను కూడా నాకు నచ్చిన వాళ్ళ దగ్గర నేను నాలా ఉంటాను నచ్చిన వాళ్ళ దగ్గరయిన ఎవరి దగ్గరయిన నేను నాలాగా ఉంటాను కానీ దాన్నే అలుసుగా తీసుకొని మాట్లాడి నాకు కోపం తెప్పిస్తే ఇంకా చాలా కోపం వస్తుందండి నాకు
అందరూ అలా ఏమి ఉండరు కదండి కొంచెం క్షమించి వదిలేయచ్చు కదా
ఆ అవునండి ఓకే అండి మరి నెక్స్ట్ కాల్ మాట్లాడుకుందామా అండి
ఒకే అండి
ఓకే అండి బాయండి
ఆ బాయండి